ందండి మీకు వినిపిస్తుందా ఆహా ఎలా ఉన్నారండి
బాన్నామండి మీరేలా ఉన్నారు
ఆ బాగున్నామండి కాఫీ తాగారా అండి
ఇంకా లేదండి మీరు తాగరా అండి
ఇప్పుడయ్యిందండి నేను కాఫీ ప్రిఫర్ చేయనండి
ఇంకేం ప్రిఫర్ చేస్తారండి
హలో హరే కృష్ణ కాఫీ ఇష్టమే కానీ బట్ అయితే అంత ప్రిఫర్ చేయను టీ తాగుతానండి ఎక్కువగా
అవునా అండి నేను ఏది ప్రిఫర్ చేయనండి కాఫీనీ చేయను టీనీ చేయ్యనుండి
అవునండి మీకు ప్రిపేర్ చేయడం వచ్చా అండి కాఫీ లేదా టీ అలా
కాఫీ ప్రిపేర్ చా రా చే చేసేకి రాకుండా ఎవరికుంటుందండీ.
ఆ అది కరెక్టే కదా అండి ఇప్పుడు ఈ జనరేషన్ ఈ జనరేషన్ వేరు కదా అండి అమ్మాయిలకి అంత తెలిసిండవ్ కదా అని అట్లా అడిగా అండి
బా మరి అంత చిన్నది రాకుండా ఎవరికుంటది లేదండి
ఎందుకుండదండి మా ఫ్రెండ్స్ ఉన్నారండి కొంతమంది అందుకు అలా అడిగా అండి అవునండి వాళ్ళ అలానే చెప్ సరే మాకు తెలీదు ఎంత షగర్ వెయ్యాలో ఎగజాక్ట్
ఆ ఆ మీ దగ్గర ఎవరు నేను మోసం చేశానండి
అవునా అంతేంటారా
ఆ
ఆ మేబి మేబ అదే మేబి నేను వాళ్ళని ప్రిపేర్ చేసి మనం అడుగుతాని వాళ్ళు చేసి అలా చెప్పార అనుకుంటా అండి ఆ అదే అండి మీరేం ఫుడ్ బా ప్రిపేర్ చేస్తారండి
పెద్దగా ఏం చెయ్యనండి ఎందుకంటే నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను కదా ఆ ఎక్కువగా మా అమ్మ చేసినట్టు తింటానండి
అవునండి మీరు ఏ ఫుడ్ లైక్ చేస్త స్తారండి ఎక్కువ అంటే వెజ్జా నాన్ వెజా
నాన్ వెజ్ ఏం పెద్ద ఇష్టపడినండి
అవునండి అయితే వెజ్జే అంటారా
ఆ అంటే ప్యూర్ వెజ్ అని చెప్పను ప్యూర్ నాన్ వెజ్ అంది కదా
ఓకే అంటే కొన్ని స్పెస్ నేను మోస్ట్లీ ప్రిఫరబుల్ నాన్ వెజ్ అండి
ఎంతైనా అబ్బాయిలు కదా నాన్ వెజ్
అవు ఆ అంటే ఇప్పుడు మీరు వెజ్ వెజ్ అన్నారు కదా వెజ్ అంటే దానిట్లో టైప్స్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఆ ఆకూర టైపా లేదంట
ఆ అవును నేను ఎక్కువగా పన్నీర్ ని ప్రిఫర్ చేస్తానండి
పన్నీరా అండి
మ్ అవునండి
ఓకే మీకు ఏమన్నా చేయడం మ్ మీకు చేసేకి వచ్చా ఏమన్నా వంట
వచ్చండి అంటే పప్పు ఇట్లా చిన్న చిన్నవి చట్నీ లెమన్ రైస్ రైస్ ఐటమ్స్ ఎక్కువగా చేస్తానండి
ఓకే ఇప్పుడు పప్పు అన్నారు కదా పప్పు చేయాలంటే ఆ ఏమేమి తీసుకోళ్లండి పప్పు ప్రిపేర్ చేయాలంటే
ఇకా బ్యాళు పచ్చిమిర్చి చింతపండు ఆయిల్ పసుపు
ఓకే అంటే ఎలా అండి ఇది టే అంటే ఇప్పుడు అవి గట్టి గుంటయ్ కదా బ్యాల్ అనేది అది కొంచం టైమ్ టైమ్ పడు తుంది కదా అవి ఏమంటారు మధ్ మెదగనీకి కి ప్రెషర్ కుక్కర్ అంటే ఆటోమేటిక్ గా అది బాయిల్ అయినప్పుడు మనకి కిన్ని ఇన్ని విజిల్స్ కానీ అది ఎలా మీకు ఐడియా ఉంటుందండి ఇన్ని విజిల్స్
అంటే ఆ ఫోర్ అంటే ఆల్రెడీ మనం ట్రై చేసింటాం కదా అండి మనకి గుర్తుంటుంది ఒకసారి చేస్తే ఒక ఫోర్ వీసిల్స్ అట్లా వచ్చినాయనుకో అది బాయిల్ అయిపోతాదండి
ఓకే బయ్లేన తర్వాత మీరు మళ్ళీ దాన్ని వాటర్ ని దాన్ని సపరేట్ చేస్ తి అదీ తరువాత నూనె అది ఆయిల్ తిరువాత్కేస్తారా లేదంటే ముందే వేస్తారాండి
లేద్ లేదండి తర్వాతనే అది వినిపిన తర్వాత తిరువాత్ ఇస్ నాకన్న మీకే ఎక్కువగా తెలిసినట్టుంది కదండి
అ ఆ అవునండి ఎనీవేస్ విఆర్ బ్యాచలర్స్ మేం అన్ని చేయగలంమనండి అవునండి తెలినివ్ కూడా తెలుస్ కోవాలనే ఆతృత ఉంటుంది మాకి చేసుకోవడంలో నేను చికెన్ బాగా చేస్తా అండి
ఉమ్ ఎంతైనా నాన్ వెజ్ కదా మీరు
అవునండి ఆ చికెన్ కూడా టూ అది టూ టైప్స్ లో చేస్ కోవచ్చండి ఒకటి మనము చికెన్ తెచ్చుకొని దాన్ని క్లీన్ చేస్కొని ఆం అ తిరువాతక నూనె తిరువాతక్ పెట్టి తర్వాత డైరెక్ట్ చికెన్ లో వేసి కొంచం లైట్ గా పసుపు, ఉప్పు వేసి కొంచం మగ్గనిచ్చి అలా అయినా చేయొచ్చు లేదంటే మనం ముందుగానే దాన్ని మ్యాగ్నేట్ చేసుకోవచ్ చ్చండి అంటే కర్డు రెండింట్లో బెట్ బెస్ట్ ఏమంటే నే ముందుగా మనం ముందే మ్యాగ్నేట్ చేస్కొని చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్
ఆహా చికెన్ బిర్యానీ ట్రై చేశారా అండి ఎప్పుడన్నా
బిర్యానీ మరి అంత టాలెంటెడ్ కాదండి
ఆ ఏమండి మీరు కొ ఇప్పుడే అన్నారు ఏదన్నా నేర్చుకోవాలని ఆత్రృత అని
అంటే అది బిర్యానీ కొంచం కష్టమైన టాస్క్ కదండి అంటే మనకి రైస్ అదంతా తే లిదు మళ్ళీ రీసెంట్ గా నేను అవును ఆహ్ చికెన్ నార్మల్ చికెన్ కాకుండా లాస్ట్ టైమ్ మేము వన్ వీక్ బిఫోర్ సండే ఆ గోంగూర ఇది గోంగూర కాదండి ది ఆకు ఉంటుంది కండి ఆకునే ఏమి గుర్తు రావడం లేదు ఆకుతో చికెన్ చేసామండి ఆ అది ఆక్నేము ఆహ్ అ గోంగూరు చికెన్ కాకుండా పుదినా చికెన్ అండి గుర్తొచ్చింది పుదీనా చికెన్ ఆ పుదీనా చికెన్ చేశానండి వేరే లెవల్ ఉందండి మంచి ఓ ఫీల్ వచ్చింది ఇంటి ఇంట్లో అమ్మ అమ్మ వాళ్ళు చేస్త్ తే తింటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ వచ్చిందండి నాకి
అబ్బో కొత్తగా డిషిట్ ట్రై చేశారా
అవునండి కొత్తగా ట్రై చేసినాం సక్సెస్ అయ్యంది సెకండ్ టైం కూడా ట్రై చేసినాం సెకండ్ టైమ్ కూడా సక్సెసే
అదీ ఎక్కువగా ఎవరు నేన్ వినలేదు పుదీనాతో చికెన్ చేయడం మీ దగ్గరే ఫస్ట్ టైమ్ వింటున్నానండి
అవునా అండి ఒకసారి ట్రై చెయండి కావాలంటే నేను సజెస్ట్ చేస్తాను గైడ్ చేస్తాను మిమ్మల్ని
అది ఎక్కువ గోంగుర కెన్ ఇన్నిన్ కానీ పుదిన కెన్ ఫస్ట్ టైం వింటున్నానండి
అవునండి ఇక్కడ ఆ నేను ఇక్కడ మాకీ ఇక్కడ వర్క్ ప్లేస్ లో కొంచం మ్ బయటకి వెళ్తే ఔట్ సైడ్ ఫుడ్ అక్కడ పుదీనా చికెన్ ఫేమస్ అంటారు ఒకసారి తిన్నాను ఓకే బాగా అనిపిచ్చింది ఆ నెక్స్ట్ డే సండే వీకెండ్ కలిసి వచ్చింది కదా అని చెప్పి యూట్యూబ్ లో చూశానండి ఆ ట్రై ఎచ్చు అనిపిచింది ట్రై చేసిన అవునండి యూట్యూబే అండి మనకి అంత వంట మాస్టర్
ఇప్పుడు అందరికి యూట్యూబే లేవండి
అవునండి మనకి ఏ చిన్న తెలికపోయినా యూట్యూబ్ లోనే చూసి చేస్తాం ఈజీ కదా అండి బటేక్ తే వాళ్ళు చెప్పేవన్నీ మన దగ్గర ఉండకపోవచ్చు బట్ అయితే మనం ఉన్న దాంట్తోనే వేసుకొని మంచిగా ఈస్ట్ తీసుకోవచ్చు.
అవునండి ఇంకా స్వీట్స్ లో ఎక్కువగా ఏం ప్రిఫర్ చేస్తరండి.
నేను స్వీట్స్ అంటే ఆ పాల్కోవండి బట్ అయితే ఎట్లా చేస్తారో తెలీదు.
మనం చేసేవా మనం చేసేదాంట్లో చెప్పండి. బయట దొరికే దాంట్లో కాదు.
మనం చేసే దాంట్లో అంటే ఇంకేముందండి మాక్సిమం అందరికి పాయసం.
ఆ
మీకి
పిండి వంటలు ఏం చేయ్యరా మీరు?
ఆ పిండి వంటలు చేస్తారండి. అది వినాయక చవితికి మాత్రమే చేస్తారు మా సైడు. అంటే కజ్జికాయలని అత్రసాలని ఇవన్నీ వినాయక చవితికి మాత్రమే చేస్తారండి.
ఆహా మా సైడ్ ఎక్కువగా రెగ్యులర్ గా ఏ సంక్రాంతి కైనా దసరాకైనా సరే ఏ దానికైనా ఓలీగలండి విన్నారా ఎప్పుడైనా మీరు.
ఆ ఓలిగలు విన్నానండి. మా సైడు ఇ ఆ ఓలిగల ప్లేస్ లో ఆ కుడాలు అం టారు ఐడియా ఉందండి అది బ్యా బ్యాళ్ళు ఆ కుడాలు మాత్రం చేస్తారండి. ఓలిగా అంతా మా సైడ్ చేసేదిలా తక్కువా.
ఆ ఓలిగా కుడాలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అండి.
ఆ మా సైడ్ కుడాలు, కజ్జికాయలు అత్రసాలండి. అది ఈజీ ప్రాసెసే ఉంటుందండి చేసేకి. మీరు ఎప్పుడన్నా ట్రై చేసారా ఆ కుడాలు కావచ్చు, అత్రసాలు, ఓలిగా ఓలిగలు ట్రై చేసారా మీరు ఎప్పుడన్నా ప్రిపేర్ చేయడం.
ఆ నాకొచ్చండి నేను చేసాను.
అవునా అండి ఈజీ ఏనానండి ప్రాసెస్.
ఈజీయే అండి. సేమ్ కుడాలి ఎట్లనే కాకపోతే మనం ఎక్కువ కొంచెం కష్టపడాలి అంతే.
అది కొంచం అంటే అదేదో రౌండ్ రౌండ్ కదండి ఓలిగ అంటే, అది కొంచెం కష్ట్ అదే అదేమో పేపర్ యూస్ చేసి చేస్తారు అనుకుంట కదండి ఆ ఆ ఓకే. పేపర్ పెట్టుకోవడం వల్ల యూస్ ఏమండి మనకి?
అంటే పిండి అనేది ఆ పేపర్ కి అతుక్కోదండి. మనం పెనం మీద వేస్తాం కదా ఓలిగని. పేపర్ కతుక్కోకుండా నీట్ గా పెనం మీద పడిపోతది.
అంటే మీరు అది ఓలిగా వేసేప్పుడు ఆయిల్ వేసిచేస్తారా, లేదంటే నెయ్యితో ప్రిఫర్ చేస్తరా.
అంటే కావాలనుకున్న వాళ్లు నెయ్యి యూస్ చేస్తారండి. మరీ ఎక్కువగా నెయ్యి యూస్ చే తినేటప్పుడు యూస్ చేస్తాం ఆల్రెడి నెయ్యి మనం, మరీ వేస్తే బాగుండదు కదా మేం ఆయిలే ప్రిఫర్ చేస్తాం.
ఓకే అది ఎప్పుడనా చేశారండి ఫెస్టివల్ కు రీసెంట్గా మీరు ప్రిపే అది ప్రిపేర్ చేసారు.
రీసెంట్ గా మొన్న పోయిన ఫెస్టివల్కె చేశామండి.
ఈ శివరాత్రికా. ఓకే ఏం రివ్యూ ఇచ్చారండి మీ మమ్మీ డాడీ.
ఆబివియస్లీ అందరూ బాగనే ఉందన్నారు అండి.
అవునండి నేను ట్రై చెయ్యలే అది స్వీట్స్ అలా ఏం రావు కానీ ఓన్లీ హాట్.
ఇంగా ఎక్కువగా అంటే ఈజీ అంటే రవ్వ లడ్డు ఎక్కువ సార్లు ట్రై చేస్తానండి పాయసం, రవ్వలడ్డు.
ఓ రవ్వలడ్డు ఎలా అండి దాన్ని ఏ పిండి యూస్ చేస్ స్తరు రవ్వలడ్డు చేయాలంటే.
రవ్వ చిన్నరవ్వ అంటారు కదండి బొంబాయి రవ్వ ఆ ఉప్మా రవ్వ కాకోకుండా ఇంకొక రవ్వ చిన్నరవ్వ అని ఉంటదండి నైస్ రవ్వ దాని కొంచెం వేడి ఏంచి కొంచెం బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత పాలు పోసి దాంట్లో కొంచెం ఇంకా నెయ్యి వేయ్యాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్నేసి కలుపుతారండి
అది మళ్ళీ రవ్వలడ్డు మనం తినేటప్పుడు అది రవ్వలడ్డు గట్టిగా ఉంటది కదండి రవ్వలడ్డు అది ఎలా గట్టిగా అవుతుంది
పాలు పోసుకొని ఫస్ట్ మెత్తగుంటదండి అది ఆరిన తర్వాత గట్టి
ఓకే ఓకే అదే మిల్క్ కూడా బాయిల్ చేసుకోవాల మనం లేదంటే లేదంటే పచ్చిది పోసిన ఓకెనా ఓకె ఓకె మిల్క్ ఫస్ట్ అది రవ్వ అట్లా వేంపుకొని తర్వాత మిల్క్ బాయిల్ చేసుకొని పోసి డ్రై ఫ్రూట్ చేసి కాసేపుయిన తరువాత దాన్ని మనం ఉంటలు ఉంటలుగా రౌండ్ గా ఓ ఓకే చెక్కర్ బికాస్ ఆఫ్ షుగర్ ఓన్లీ అది గట్టిగా అయితుంది అనుకుంటా కదండి కరెక్ట్ నా చెప్పేది కరెక్టేనా
ఏం లేదండి మనం ఎక్కువగా పాలు పోసుకోకుండా లైట్ గా పాలు పోసుకుంటే అది ముందునే రవ్వ కదా ఆటోమేటిక్ గా రవ్వ అనేది ముద్ద అయితుంది ఆ
అదేలేండి అంతే తగినంత పాలు తగినంత చక్కెర అన్ని చూసుకొని వేసుకుంటే మనం చేసేప్పుడు అవుట్పుట్ మంచిగ ఉంటుంది
ఆ అవునవును ఇంకా తొందరగా ఈజీగా అయిపోవాలంటే ఇంకా పాయసమండి
ఓకే పాయసం కూడా అది కూడా మాక్సిమం జల్దీనే అయిపోతుంది అది ఎలా అంటే దాంట్లోకి షుగర్ అది షుగర్ యూజ్ చేస్తారా లేకుంటే అది బెలం యూజ్ చేస్త
టూ టైప్స్ ఉన్నాయండి కావాలంటే షుగర్ చేయొచ్చు లేదంటే బెల్లం చేయొచ్చు
ఆ అది ఏది బాగుంటుందని ఏది ప్రిఫర్ చేస్తారు మీరు మరీ
మేమైతే నేనైతే షుగర్ ని ప్రిఫర్ చేస్తాను అండి కాకపోతే మనం షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఉండరు కాబట్టి అలాంటి వాళ్ళకి బెల్లం ప్రిఫర్ చేస్తే బాగుంటది
ఓకే హెల్త్ కాన్షియస్ అంటారు
ఆ అలాంటి వాళ్ళకి ఏం ఉండదు కాబట్టి బెల్లం ప్రిఫర్ చేయొచ్చు వాళ్ళు తినరు కదా షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ది
ఆ అవునవును కరెక్టే లేండి హా అండి
ఇంకా అండి
ఇంకా అంటే స్వీటు నా కంటు ఏం చేయడం రాదండి ఇది వరకు ట్రై చేయలేదు మీరు చెప్పారు కదా రవ్వ లడ్డు ట్రై చేస్తా అండి
ఓకే అండి ట్రై చేసి ఎలా ఉందో అవుట్పుట్ ఎలా వచ్చిందో మళ్ళీ నాకు చెప్పండి
ఆ సరే తప్పకుండా చెప్తానండి
ఆ సరే అండి
సరే అండి థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు
థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ